హలో
పూలెం వా
హలో చెప్పండి చెప్పండి తిన్నారా అండి
బత కోన కతేక కోన్ బత కతే కోన్ బతత ఇంకా చెప్పండి ఇక్కడ కొంచెం ఒక లొల్లి అయింది అయితే కొంచెం క్లారిటీ గురించి మాట హలో
ఆ
ఇక్కడ కొంచెం గొడవయిందండి దానికి డిస్కర్షన్ అయిందండి ఇప్పుడు
ఓకే
ఆ చెప్పండి ఇంకా ఏమిటి సంగతి ఏం చేసారు ఇలా ఫ్రైడే
ఫ్రైడే ఫ్రైడే పనులున్నాయండి ఫ్రైడే
మ్మ్
మ్మ్ ఏం కర్రిండి మీది
మాదేమి ఉంటందండి చిక్కుడుకాయ చిక్కుడుకాయ చిక్కుడుకాయ
మ్మ్ హు
మ్మ్
మ్మ్
మీరేం తిన్నారండి
నేనా ఇదేంటి బెండకాయ అండి
బెండకాయ దొండకాయ ఓకే ఇంకా ఏంటండి విశే శాలు ఎట్లుందండి వెధర్ అటు వర్షం ఉంద అండి
వర్షమే పడుతుందండి అందుకే కదండి బట్టలు తీసుకొచ్చి ఇక్కడ వేేశాను
ఇక్కడ లైట్ గా ఎండెళ్ళిందండి మాకు బట్టలు అయితే ఇంగ ఊ ఆరుతున్నాయండి సారీ ఆరుతున్నాయా ఆ అవునండి ఆ అబ్బీచ్ జస్ట్ ఇంకా చెప్పండి
చెప్పాలి
ఇ మీ అమ్మగారు వచ్చార అండి
రాలేదండి ఎల్లుండి వస్తారట
ఎల్లుండి వస్తారంటానా అండి మ్మ్ ఇంకా
చెప్పాలి
చెప్పాలండి మీరే
ఆ సరే మరి ఈ రోజు
ఈరోజు లేచామండి ఈరోజు ఓకే
బాబుకి బాక్స్ ఆయనే ఇచ్చొచ్చాడు
మ్మ్ హు హు హు
మ్మ్ ఇంకో గంట అయితే వచ్చేస్తాడు ఇగ
మ్మ్
ఆ
దఫ దలా బాఠో జీ ాన అభ త మ నీాల బోల్క మ ఫోన్ మలాయో మిన బెఠో మ అ రే తుమ న ఆనా మ మాయరా మ పర్ జ కడేలాా అయితే ఇయాల ఫ్రైడే కదండి నేను కొంచెం ఏం తినకుండా అగరబతి వెలిగిస్తానండి
అహా హా ఓకే రోజు నేను తినే టైమ్ కే
కరెంట్ అదే వ వర్షం వస్తాదండి
పోయే వర్షం పడుతది ఆహ్
ఈ హు హు
ఉ
ఓకే అమ్మా మీదికి వచ్చానండి ఇప్పుడే
అవునా
కొన్ని మాట్లాడిన ముచ్చట్లు ఉ మా దీది ఏమో చెప్పిందని మా ఇమ్రాన్ వాళ్ళ వైఫ్ ఎవరో కాల్ చేసి చెప్పారంట అండి
ఆహ్
పోనీలేండి ఇంకా
ఇంకా
అబ్బా చెప్పాలండి
భలే ఉంది
ఏం చదివారండి మీరు
ఆహ్
ఏమి చదివారు ఏ క్లాస్ వరకి తెలుగులో వివరించండి ఏందండి గంట ఒకసారి ఆహ్ అంటారూ గంట హలో పిల్లకి ఏమైంది
హలో
హలో
హఉహ్
ఏందండి మీరు. సప్పుడు చేయరు
మీరు కూడాడ సప్పుడు చేస్తలేరు కదా
మీతోోటి పరిశాన్ ఉందండి ఎట్లనో ఏమో అండి
అవునండి
నాతో ఏం పరేషాన్ అండి
మీరే పెద్ద పరేేశానండి
ఎట్లా అండి వివరిస్తారా
వివరించా చెప్పుతారా ఎక్స్ప్లెయిన్ మెమరీస్తారా అ ఎక్కడ నేర్చుకున్నారండి ఈ లాంగ్వేజ్
హమ్ ఈ నెంబరు ఒకరికి ఇస్తానండి అతని తటి మాట్లాదండి ఆయన ఇంకా వివరిస్త కా ఉంటే మనకు కూడా అట్లా మాట్లాడాల అనిపిస్తది మల్లా
అహహా ఆహా ఆయన ఇలాగే వివరిస్తాడా
అవునండి
నాకు
ఉమ్
ఉ
ఇంకా అండి
చెప్పాలండి
యావో చొప్పాలండి మీరే
ఉహూ మీ పిల్లొల్ స్కూల్కి ఎళ్ళారా అండి
మా బా బాబుకి పాప్ బాబుకి హాలిడే ఉందండి ఇవాళా
ఆహా ఎందుకు
ఇవాళ అయ్యో నేన్ మార్చ్ నాకు తొందరగా గుర్తుండదండి ఏదో ఉండే అండి సో ధామాసమ్ ఏదో
ఆహా ఓకే క్రిస్టియన్ స్కూల్ కదా
కే ఊ ఊ ఊ ఐతే ఇవ్వాల హాలిడే ఉంది బాబుకైతే మా పాపామ్ తమ్ముడికి హాలిడే గదా నేను ఒక్కో రోజుంటా రేపెళ్తా అన్ జొప్ ప్పిందిగా పోనీయండి ఇగ అంత మంచిగా ఎప్పి చెప్పేసరికి వాళ్ళ డాడీగా ఒక్కో రోజు వోనిద్దాం అనేసి అన్నాడాండి
ఊహు మీ బాప గుడ బోలేదా మీ బాబు పోలేదని
అవునండి రేపు ఎళ్తదండి మా పాపకి రేపుంటాదండి
ఊహు
ఉ ఇంకా అండి
మీ బాబుకు రేప్ గూడండదు గదండి
సండే వరకు ఉండదండి మండే నుంచి ఉంటదండి
ఊ
ఊ ఇంకా అండి
చొప్పాలండి హలో హలో మాట్లార్రేటండి హలో